నమస్కారం అండి ఏం చేస్తున్నారండి ఆ బాగున్నామండి.
ఏం లేదండి పనైపోయింది కాళీగా కూర్చొని ఉన్నాం ఇగ
అవునా
మీరేం చేస్తున్నారండి
మేము కూడా ఖాళీ అని కూర్చొని ఉన్నామండి స్నానాలు చేయాలి వంట చేసుకోవాలి
పని అయిపోయింద అండి
ఆ అయిపోయినట్టేనండి
ఇప్పుడు గ్యాస్ రాట్లేదు కదా అండి మనకి దాని గురించి ఏమైన్నా తెలుసా మీకు
తెల్వదండి దాని గురించి రావట్లేదండి రాకనే పొయిల కట్టల మీద వండు కోనుడు అయితంది మస్తు ఇబ్బంది అవుతుందండి
హో అంటే ఇలా న్యూస్ చూడరా అండి మీరు అంటే వెయిటింగ్ న్యూస్ కాని ఇట్లా
ఏ గద ఒక్కటి అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న స్టోరీస్ అయితే బాగా చూస్తనండి ఇప్పుడు వైష్ణవిది స్టోరీ వచ్చింది కదా అండి గలాంటివి ఏమనా ఉంటే చూస్తా అండి ఎక్కువ షాతం
ఇది కాదండి న్యూస్ మామూలుగా ఏం జరుగుతు తుంది అని బయట న్యూస్ ఇట్ల న్యూస్ పేపర్స్ లాంటే ఇలా
న్యూస్ పేపెర్ మా ఊరికే రాదండి మా పల్లెట
అంటే న్యూస్ పేపర్ రాదండి మనం ఫోన్లో కూడా వెయిట్ వెయిటింగ్ న్యూస్ అని అదని ఇదని ఉంటయి కదా ఫోన్లో న్యూన్ పేపర్ అంటె ఉమ్ న్యూస్ పేపర్ అంటే ఈ రోజుల్లో టైమ్ ని బట్టి న్యూస్ ప్యాపర్ చూడ్డానికి ఇంట్రెస్ట్ ఎక్కడ ఉన్నాంది
ఉమ్ అంతె అంతె ఏమైనా మొబైల్ వచ్చేసింది
ఉమ్ అట్ట చూసుకునుట ఇక పేపర్ పట్టే చదువుతున్
ఆ అంతె ఏది కావాలంటే అది న క్కుటే వచ్చేస్తూనే ఉండే
అ
అక్కడపు పోర ఎక్కడ ఏది కావాలంటే అది లైవ్
ట్రాన్స్పోర్ట్ అనే లాగి పోయింది యుద్ధాల వల్ల తెలుసా అండి యుద్ధాల గురించి ఏమన్నా మీకు
ఆ ఏంటండి
అంటె కంట్రీస్ కు కొన్ని కంట్రీస్ కి యుద్దం జరుగుతుంది తెలుసు మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుంది అని న్యూస్ వైరల్ అయి తాంది మధ్యలా దాని వల్లనె ట్రాన్స్పోర్ట్ అనేది ఆగిపోయింది మనకు అందుకే గ్యాస్ రా ఇట్లేదండి
ఆ గదా ఒక్క విషయం తెలుసా అండి కాకపోతే ని ఎందువల్ల జరుగుతనే ఏంటి అన్నది అవన్నీ మనకు తెలియదు కాగాని యుద్ధాలు జరుగుతున్నాయా అ అందువల్లనే గ్యాస్ ప్రాబ్లమ్ అంట
ఇజ్రాయల్ ఇరాన్ దేశాలు యుద్ధాలు జరుపుకుంటున్నాయి ఎందుకంటే ఇజ్రేలు ఇరాన్ మీేద లెర్న్ మొత్తం ఆ దేశాన్ని నాశనం చేయడానికి పెద్ద మిసైల్ తయారు చేస్తుందట కొన్ని సంవత్సరాల నుంచి
ఎందుకండి మరి వాళ్ళు మనుషులే వీళ్ళు మనుషులే కదా ఎందుకట్లా మరి
ఆ పాకిస్తాన్ కు మనకు లేవా అండి శత్రుత్వం
అదేనండి డౌట్ నాకు తెలవదు అసలు ఎందుకు వాళ్ళ దేశాలాలు వాళ్ళ బతుకుతారు మన దేశలో మనం బతుకు తను ఎందుకు కావచ్చు మరి యుద్ధాలు
ఏమో అండి మళ్ళ మళ్ళీ మిసైల్ తయారు చేసే వాళ్ళ దేశంలా ఎక్కువ టెక్నాలజీ అనేది బాగా డెవలప్ అయింది
ఆ
వీళ్ళ ఏమో ఇజ్రాయల్ వాళ్ళేమో ఆ మిసైల్ తయారు చేయొద్దు మీరు అది తయారు చేస్తే మా దేశాలే నాశనం అయిపోతయి అని వీళ్ళు వాళ్ళ మీ సిద్ధం చేస్తున్నారు వీళ్ల కంట్రోల్ లో అంత అంతగణం టెక్నాలజీ డెవలప్ కాలేదు కొంచెం తగ్ ఎక్కువ డెవలప్ అయింది అందుకనీ ఇది వాళ్ళ చేసే తప్పే కదా అని అమెరిక్ రికా దేశం వీళ్ళకి సపోర్ట్గా నిలబడ్డది హా వీళ్ళ యుద్ధాలు చేయాబట్టే చాలా వరకు కూడా చాలా మందిని సైనికుల్ని ఇట్లా చాలా ప్రదేశాలు నష్టం జరిగింది బాంబులు ఏసుకోవడం వల్ల మిసైల్ పంపించుకోవడం వల్ల ఇంత ఇబ్బంది ఉంది కాబట్ ట్రాన్స్పోర్ట్ గిట్ల అన్నీ ఆగిపోయినయి కంట్రీస్ నుంచి కంట్రీస్ కి
ఆ
పెట్రోల్ రేట్ గానీ డీజిల్ రేట్ గానీ మనకు గ్యాస్ రాకపోవడం గానీ అవన్నీ చాలా ఇబ్బంది అయితున్నది అటు వాళ్ళు కాంప్రమైజ్ అవట్లేరు ఇటు వీళ్ళు కాంప్ కాంప్రమైజ్ కాట్లేరు
అట్లా కాదండి. ఇప్పుడు ఆయిల్ కూడా ఇప్పుడు మనం తినే ఆయిల్ ఉంది కదా ఫ్రీడమ్ గిట్లా ఈ ఆయిలు కూడా అక్కడ పక్ పక్క దేశం నుండే తయారయి వస్తదా అండి. ఇక్కడ మన దగ్గర తయారు కదా అండి.
అవును మన దగ్గర కూడ తయారాయితదండి.
మరి ఇప్పుడు ఆయిల్ కు కూడా రేటు బాగా పెరిగింది. ఎందుకండి మరి అట్లా
అంటే ఎందుకంటే మన ఇప్పుడు మన దేశంలో చాలా జనాభా ఉన్నది. మన దగ్గర రెడీ చేస్ వచ్చింది ఓన్లీ మనమే యూజ్ చేసుకోవాలంటే అది కాని పని వాళ్ళే మన దగ్గరికి మనీ వాళ్ళ దగ్గరికి ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతేనే అందరికి అన్ని సౌకర్యాలు అందితే అన్ని వస్తువులు అందగలుగుతరు
చానా వరకు మన దేశంలే ఎక్కువ శాతం ఉన్నయి కదా అండి పక్క దేశంలో కంటే మనకు కావాల్సింది ఏంటిదండి ఒక గ్యాస్ ఒక పెట్రోలే ఏనా అండి పక్కా దేశం నుండి మనకు వచ్చేది.
చాలా వరకు వస్తాండి. బట్టలు అని చాలా వస్త
అంటే ఈ బట్టలు గిట్లా మన దేశంలో తయారు కావండి
మన దేశంలో తయారయితే అవి కూడా కొంతమంది ఇస్తారు. కదా అండి వేరే విస్తే న నేం మిర్చి కూడా అంతే అండి. ఒక మన దేశంలో ప మన దేశంలో ఎక్కువ మిర్చి పండిస్తారు. మళ్ళీ వేరే దేశ చాలా కావాలన్నా మన దేశం నుంచే వెళ్ళాలి అవి
అవునవును
లా ఇట్లా ఒక దేశం నుంచి ఒక దేశం మానికి ఎగుమతి, దిగుమతి అనేటివి ఉంటేనే అందరి అన్ని వస్తువులు టైమ్ కందుంది.
ఆ మరి ఆలోచన ఆ వాళ్ళకు కూడా ఉండాలి. కదండి. ఇప్పుడు ఈ యుద్ధాలని ఇవన్నీ చేసుకొని వచ్చే సరఫరా ఆఫ్ చేస్తే ఎంత ఇబ్బంది అయితది అని ఇప్పుడు మన దగ్గర నుంచి కూడా వాళ్ళకి పోవల్సినవి ఆగిపోతే అయితే వాళ్ళు కూడా ఇబ్బంది పడరా అండి.
ఆ
ఆ మరి ఆలోచన వాళ్ళకు లేదే ఏంటండి. యుద్ధాలు చేసుకుంటే ఏమ్ వస్తందండి. మరి వాళ్ళకేమొస్తుంది వీళ్ళకేమ్ వస్తంది.
వీళ్ళదే తప్పండి ఫస్ట్ ఇంత టెక్నాలజీ ఉం దాన్ని మంచిగ యూజ్ చేసుకోవాలె
ఆ
ఇంకేదన్ ఎందు చూపియ్యాలె దాన్ని అందుకని వాళ్ళకి నచ్చక వాళ్ళు వీళ్ళు ఏం యుద్దం చేస్తున్నారు
మ్మ్ చాలా వరకు అంద ఇప్పటికే రోగాలు వచ్చే చనిపోతార్రంటే వీళ్ళు ఇట్లా చేసి అట్లా చేసి అందరు చనిపోవడం
బుక్స్ లల్ల ఇలా అసనే ఇతే మళ్ళీ మూడ ప్రక యుద్దం జరుగుతాది కాబట్టి అని అంటున్నారు న్యూస్ లో గిట్లా అన్నిట్లో అట్లా జరుగుతే మాత్రం అప్పుడు కోట్లల్లో చచ్చిపోయడు మళ్ళీ అప్పుడు ప్రపంచ యుద్ధాలు జరుగు తే తిండి లేక ఏం లేక ఆ పరిస్థితి వస్తుది ఒకవేళ యుద్ధం జరిగితే మాత్ర
మ్ న్యూస్ బా చూస్తారా అండి మరి మీరు
ఆ చూస్తా అండి వెయిటింగ్ న్యూస్ ఇట్లా బాగా చూత్తా
అంటే రోజూ రోజూ చూస్తారా
ఆ రోజు చూస్తా అండి మైనా ఖాళీగుంటే ఫోన్ చూత్తాం కదా మనం అప్పుడు చూస్తా అండి
మేం గవన్నీ చూడమండి ఏమైనా ఫోగ్రామ్స్ ఏమొస్తాన్నాయ్ సీరియల్ ఏమొస్తానాయ్ గాపి చ్చేనండి మాకు గీ న్యూస్ లన్నీ తెలుసుకోమండి
నేను అప్పుడప్పుడు అప్డేట్స్ కోసం చూస్తా అండి
ఉమ్ అ చివారేనండి మంచి పద్ధతి అన్ని విధాలుగా అన్ని తెలుసుకుంటున్నారంటే
మళ్ళీ కి తెల్వాలి కదా అండి ఏమైనా చేయాలన్నా ఏదైనా జాబ్ నోటిఫికేషన్స్ గానీ మనకు యూజ్ అయ్యేటివేమన్నా పడతాయి కదా
ఉ మ్
అందుకనీ ఇలా చూస్తుంది ఖచ్చితంగా రోజులో ఒక ఐదు ఆరు గంటలైనా ఫోన్ చూత్తం. కనీసం మూడు గంటలయినా చూత్తం. అందులో ఒక గంటకు ఎన్ని కేటాయిస్తాంది అట్లా
ఇట్లా చేయడం ఇట్లని తెలుసుకొని, ఇంకోలోకి చెప్పడం అంటే వాళ్ళకి కూడా తెలుస్తది కదండి. చాలా మందికి సెల్ ఆపరేటింగ్ రాదు కదా అండి
అవునండి చాలా వరకు రాదు మళ్ళీ మన మన చుట్టుపక్కల కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మనకు కూడా అలాంటి విషయాలే తెలుత్తాయి.
అవును
మన పల్లెటూర్ కాబట్టి అవన్నిటి గురించి మనం పెద్దగా పట్టించుకోము ఫస్ట్ ఏందంటే
హుమ్ మేము కూడా ఎక్కువ శాతం వెళ్ళం ఏం చెయ్యము కూర్చున్నాం అంటే, ఇక పది మంది ఆడలు కూర్చున్నారు అంటే, ఏదో ఒక ఈ అమ్మి ఇట్లా అమ్మ అట్ల అన్నట్టే మా మాట్లాడుకుంటాం గాని గి రాజకీయాలు ఇవన్నీ మనం మాట్లాడుకోం కదండి. అట్లా పల్లెటూర్లలో అట్లా గడిచిపోతా ఉంటదండి. అద
సరకుంద అ పెట్టుకుంటు ఉంటరు
ఆ ఈ పల్లెటూర్లో పల్లెటూరు మంచిదే కాదంటలే కాని పల్లెటూర్లో ఏమైనా, ఈ మే ఎస్ ఉంటిది ఆమె స్ంటంటిది ఏమై టతామంతాటన్న గవే విషయాలు వస్
అవునండి అవే మాట్లాడుకుంటరు సాధ్యం అయితే
ఉమ్ ఒకళకి కొంచెం ఎక్కువ బతికినా ఒరువరు వాళ్ళు తక్కువ బతికినా ఓరువరు అంతా ఏం
నందుకే కష్టమే అండి మ మనకి కూడా
ఆ ఈ ఫోన్ కాల్స్ ఫోన్ కాల్స్ వల్ల కూడా చాలా మన్ ఇది ఏంది ఈడ పని లేదా ఏ వాళ్ళతోని మాట్లాడతారు. రోజు ఇదేంది అదేంది అని అంటున్నారు ఊళ్ళో కూడా.
అండి తెలిసి తెలివక్ ట్టడు ఫస్ట్ మనం ఏమన్నాడో ఫస్ట్ దాని గురించి పూర్తిగ తెలుసుకొని ఒకరిని మాట అనాలి. ఒక ఆ గోలు ఎవరిని అడితే వాళ్లె ఎట్లా అ
పల్లెటూర్గాదా అండి వాళ్ళకి ఏం తెలియదు ఏమైనా ఫోన్ మాట్లాడుతానే అమ్మో ఆజుడు చూడు ఎవళతో మాట్లాడుతుంది ఆ చూడు ఎవళతో నో మాట్లాడుతుందిన్న విషయం వస్తాంట అది
అట్లనే అనుకుంటరండి ఈడకూడ ఏం చేస్తున్నారు అసలు ఎందుకోసం చేస్తున్నారు అని ఆలోచనే లేదు
ఉమ్ అర్థం చేసుకోరు ఏదైనా
అయి అంతవరకే వాళ్ళు అదే ఇక ఒక రాంగానే ప్రూ చేేయాల అంతే వాళ్ళవి
ఉమ్ అట్లా వదిలేస్తేనే ఇంత బతకగలుగుతాను అండి వాళ్ళ లాంటి మాటలు పట్టుకుంటే ఇంకా మనం బతకను కూడా బతకలేం.
అవునవును.
ఉమ్ చెప్పండి ఇంకా ఏమేమి న్యూస్ చూస్తారు ఎట్లా సినిమాలు ఇట్టేం ఏం చూడారండి మరి మీరు సినిమాలు
సీరియల్స్ ఏమి చూడం అండి కాకపోతే సినిమాలు అప్పుడప్పుడు చూస్తాం కొత్త ఏమైనా మూవీస్ వస్తే టైం ఉంటే ఇట్ల సండే ఇట్ల సాటర్డే ఉంటది కదా అండి అప్పుడు సండే సపరేటుగా చూస్తాం
ఏ హీరో అంటే ఇష్టం అండి ఏ సినిమాలు అంటే ఇష్టం ఎక్కువ మీకు
ఎవరు ఇష్టం ఉండదండి అంతా హీరో హీరోయిన్స్ కదండి అలా ఏం ఉండదండి అట్ల నేను మల్ల చయ్యన్ జోక్స్ అంటే కామెడీ ఉన్న మూవీస్ అంటే ఇగ లైక్ చేస్తా ఎక్కువ చూస్త
ఆహ్